ఆహ్ యా.
ఆహ్. అదే ఇప్పుడు అట్లా వేరే. ఆహ్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా. ఆహ్ హారిక కన్. వేరే వాళ్ళ కంటే క్లోస్. ఇప్పుడు నన్న కూడా డౌట్ అడగో రామ్.
ఓకే పావని నిన్ను అడుకోకుండా హారికని అడుగుతది పోయి.
ఆ పేర్లెందుకులే ఆ ఆ అంటే ఇప్పుడు నేను అంత డల్లర్నా ననుపి చిన్ని
అంతే ఆ పిల్ల దృష్టిలో నువ్వు టాపర్ కాదు హు హు అంత పెద్ద చదువర ఏం కాదు అని
అంతే అంటే ఇప్పుడు నేను నాకున్న డౌట్, ఇప్పుడు నేనేం నా ఇప్పుడు నేనే పక్కన అడుగు కాకుండా నాది నేను మేనేజ్ చేసుకోగలను కదా.
ఆ
ఆ మళ్ళీ నేనేమి అంత అదేనది మరి అంత ఒకే లె
నేను చెప్పేది ఏంటి కుదం
ఇన్న ఏం లేదు అంటే మరీ నా స్టెబిలిటీ అంత తక్కువ అని.
జో
ఈ స్టడీ లోనే
నే
అంటే వాళ్ళ ఇదికి మ్యాచ్ అవ్వననా
అంటే ఇంకా ఏమంట అంటారంటే దాన్ని లైట్ కోయి ఇ పిల్ల దె ముందలే
అవు అంత అంతేలే
ఆ
అది అనిపించి అంటే నా వె ఆఫ్ తాట్ తప్ప చెప్ప
ఎంత తక్కువ అవైలబిలిటీ ఉంటే, అంత రెస్పెక్ట్.
నేను ఇప్పుడ ఏం అవైలబిలిటీ ఎక్కువ లేను. నేను ఇప్పుడేం తగ్గించు త ఆ
ఆ
ఇప్పుడు కేర్ చే ఉండదంటే ఇప్పుడు కనీసం కతు మ ఉన్నాం అంటే నార్మల్గానే మా
నార్మల్గా మా మనం పనున్నప్పుడు మనం పనే చూసుకోవాలా
వారి అంతేగ మరీ అవుసరానికి బోయినట్టు గాకుండా
అట్ల అవన్నీ అనుకుంటే ఇంగేం జేలేం
అదే ఏమో ఆయన్ని పక్కన తీసి పెట్ తే నా థాట్ కరెక్టా రాంగ్ ఆ అని అనిపిచ్చింది నేను నేను నెగిటివ్గా జూస్ స్నాన విష్ లేక్పోతే నా ప్లేస్లో ఎవరున్నా ట్టానే ఆలోచిస్తారా అని
అంతే మరి వోడి ఆయన్నీ పట్టిచ్ కోకూడుదు
అం
లేదా భయంకరంగా రిజర్వ్డ్ వుండాల
రిజౌడ్ అంటే
రిజర్వ్డ్ అంటే అదే అంటే టచ్ మీ నాట్ ప్లాంట్
ఆహ
అయితే ఒకటి మాట్లాడకపోతే ఇంకోటి అన్నట్లే ఉండాల
అంతలే ఏమో అది ఇట్లా అనిపించింది సరలే అంటే నాకే వచ్చి నేను నాకు ఏదనా ఉంటే నేను నిన్న అడగను స్టడీ పరంగా వేరే అమ్మాయిని అడుగుతానంటే అది హర్టింగే కదా
హ
ఇప్పుడు ఆ ఇప్పుడు నేనేమి అదిందిది ఫెయిల్ ఫెయిల్ అయ్యే క్యాండేట్స్ అంటే కనీ అసలు మ్యాటర్ లేను అదే నాకు అంత ఈ ఈ కాంపిటి ఈ ఇద అనేది వస్తుంది నాకు పా ఆ పాపతో
ఇన్ఫీరియర్ కాంప్లెక్స్
ఫిర్యాదు చెయ్యన్ వచ్చేస్తుంది
మ అంత ఆ పిల్ల అంత చదువుత దనే ఫీలింగ్ ఉన్న పిల్ల ఆ నువ్వు పెద్ద నువ్వు గమ్మునే ఉండాలా నీ నీ పని నువ్వు చేసుకోని నువ్వు ప్రూవ్ చేసుకో అంతేగా
ఇప్పుడు నేనేమి ప్రతి దాని నేన్ అందుకే
ఈ ఇప్పుడు ఆ పిల్ల ఈడ ఈడ రాసే ఎఎగ్జామ్ ల వల్ల ఏమి ఏం బాగు పడుతది అన్ నాకు చెప్పు
అవును ఇ బావుపడ్ ఇప్పుడు బావ్ పడేది బాగుపడేది మ్యాటర్ కాదు అంటే అంటే ఏ ఇప్పుడు ఓకే నువ్వు ఇప్పుడు ఆ మ్యాస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఒక లెవెల్ లో ఉంటది
హుమ్
ఆ మనం ఈ బై పిసి చదివేవాళ్ వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటది ఎవ్ నేను నేను ఎప్ నేను ఉ
పిల్లకు ఉండదు ఇప్పుడు నువ్వు నీ నీ అగ్రికల్చర్ ఫీల్డ్ నీ లె ఫీల్డ్ నాలెడ్జ్ ఆ పిల్లకుంటద నువ్వు ఒక సిమ్టమ్ చూసి అ దన్ డిస్ నిశ్ డైగ్నస్ చేయగలవా లేయగలదా సో ఎవరు బెనిఫిట్స్ వాళ్ళకు ఉం టయ్
ఆ అదే ఇప్పుడు ఓకే సరే ఇప్పుడు నువ్వు దాంట్లో నువ్ గ్రేటు నేను కాదన్ల నేను ఏమనుకుంటానంటే ఆ నువ్వు కొన్ని కొన్ని కేటగిరీస్ లో నువ్ పొటెన్షియల్ ఉన్నావ్ కొన్ని కొన్ని దాంట్లో నేను పొటిన్షల్ ఉన్నా ఇప్పుడు మనం ఒక లో ఉన్నప్పుడు మనక్ మనక్ కాంపిటేషన్ బిల్ అవకూడదని నేను అనుకుంటా నేను ఎవరితో ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య ఇప్పుడు కా ఏ కావ్య గుడా ఇప్పుడు చాలా బెటర్ కదా చాలా వాటిలో నేను ఎప్పుడు ఆ పిల్లని కాంపిటీషన్ తీసు కోను ఆ ఇప్పుడు మనం అంతా ఒక జోన్ లో, ఉన్నప్పుడు కాంపి కాంపిటీషన్ గా ఫీల్ అవ్వడం ఎందుకు అని నేను
ఉ
కదా నాకు ఇప్పుడు నా వల్లే నీకు నేను నా ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేయట్ తెరుగదా
నన్ను అడిగితే యినా పట్టించుకోను కోగూడదు పట్టించుకు కోవడం వల్లనే అవన్నీ ఫీలింగ్స్ బొక్క
సరొద్దే
అంతే కదా ఇప్పుడు ఏముంది. అంటే అంటునట్టు ఉంటే అయిపోయింది. మనకు వాళ్ళ ఎదుటి వో ళ్ళకి తెలియాలి హరి ఇప్పుడు దాన్ని ఏమంటారు.
ఉ పేరుంతా వాడుమా ఆ
అయినా అది ఇట్స్ నాట్ ఒరిజినల్ నేమ్
ఉహు
ఆ ఇప్పుడు ఏమంటారు దాన్ని ఈ ఈ పిల్ల పెద్ద మన మనల్ ని దేకే రకం కాదు అంటే ఇవి పిల్లను మన వల్ల ఏం ఒరిగిపోదు. ఇ పిల్ల వల్ల మనకేం ఒరిగిపోదు. ఆహమ్ మంచిగా ఉన్నంతవరకు మంచిగా ఉంటుంది. అంతవరకే అనే ఇది రప్పియాల మా మనుషులకి.
ఇప్పుడు నేనే ఇప్పుడు ఆ ప్ బాబు ఇష్టంగా తిన్నా అసలు ఏ యి అన్నిట్లో ఇట్లే అని నేను చెప్పను ఇప్పుడు కంప్లీట్ గా ఒక ఆ లోగున్న టైం లో ఒకొ సారి అంటే ఆ లోగు ఉన్నప్పుడు ఒక్కోసారి తనే వచ్చి సపోర్ట్ చేస్తది. తనే వచ్చి మాట్లాడుతది. కనీ నాకు ఈ కొన్ని విషయాల్లో మాత్రమే ఈ కాంపిటీట్ నెస్ అనేది ఇబ్బందిగా ఉంది. అంతే
మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదాక్కా సింగ్ లో
ఉంటదంట బాబో అంటే ఇప్పుడు ఏమైనా ఎకడమిక్ గా నేను ఇది చేస్తే మంచిది నేను నీకి ఆల్రెడీ చెప్పిన కదా ఈ విషయము ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అని నేను చెప్పినప్పుడు అవతల నుంచి నా కా ఫ్రూట్స్ లేనప్పుడు నాకు ఆ మళ్ళీ మళ్ళీ దెబ్బ పడుతుందా నాకు అని అనిపించింది ఆ అది విషయం
ఉ
ఎక్కువ ఆలోచించకూడదు
అంతేలే ఎక్కువ ఆలోచించకూడదు ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయినాలే ఒక్కొక్కరోజు ఒక టాపిక్ పెట్టుకొనీ ఏదో రాండమ్ గ పేపర్స్ చేస్తుంటే అవ్వట్లా నా నాలెడ్జ్ యాడుకుందో ఆడికే ఉండిపోతాంది అట్ల కాకుండా ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఎట్లానో ఒక రోజు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తే
ఉమ్
ఫస్ట్ నిజంగానే కాన్సెప్ట్ నేర్చుకోవాలి నేను
ఉమ్
గుడ్డిలో కంటే మెల్ల మేలు కదా ఆ టైప్ లో
కాన్సెప్ట్ వస్తే మనం కొషన్లని ఇస్తే దానిలో ఫ్రేమ్ చేసుకోవడం తెలుస్తది
అదే ఎ ఎట్లా అంటే సాల్వింగ్ ఎట్లా తెలియాలి ఫస్ట్
అదే ఇచ్చిన దాన్ని దేనికి దేనికి ఈక్వల్ చేసుకో వాలా దేనికి బై చేసుకోవాలా
ఉ ఇప్పుడు మన అది ఆ ఫామ్ లో ఉంది చుసావ ఎం వన్ డి వన్ న్ భయి ఆ ఫామ్ లో ఏ యాక్చుయెల్ గ మనం అసలు ఆ క్వషన్ చూస్తే నే ముందే పక్కన పెట్టేస్తాం
లేదు చేయచ్చుదాన్ని మ్యాను వర్క్
అది ఇప్పుడు నే అది ఇప్పుడు చూసుకోవడం వల్ల చేయచ్చు ముందు ముందు అయితే నేను నేను అసలు ట చేసేది లేదు అది
ఉమ్
ఉమ్ ముంద అయితే అసలు నేను తాకను ఇవ్ టైమ్ అను
ఉమ్
ఆ ఇప్పుడు అట్లా కాదు కదా
ఇవి టచ్చేయొచ్చు క్వశ్చన్లు ఒక ఐదు ఐదు ఉంటాయి ఏజెస్ టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్
ఆహ్ ఊ
ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి పార్ట్నర్షిప్ ఒకటి
ఊహు ఆ పార్ట్నర్షిప్ ఒకటి
ఇవి కొన్ని ఇవి కొంచెం టచ్ చేయచ్చు
అదే
ఊ
చేయచ్చు చేయాల్ల ఇంగ
ఇంగ మిక్చర్స్ అలిగేషన్స్ అంటే క్లాసులు వినాలిలే
కాని ఆహ్ మిక్చర్స్ అలిగేషన్ సెట్ చేస్తే మనకి రేషియో అండ్ ప్రపోషన్ సాల్వ్ చేయొచ్చు. కాదు రేషన్ ప్రభోచన్ చూస్తే ఇవి ఇవి సాల్వ్ చేయొచ్చు అవును అవును వీట్లో కొన్ని ఉన్నాయి ఆ అవన్నీ చూసుకుంటే ఒకదానికి ఒక లింక్డు
ఉమ్
పర్సంటేజెస్ చూసుకుంటే చాలా సాల్వ్ చేయొచ్చు
ఊ
టాపక్స్ ఉన్నాయి జూడు ఆవరేజస్ ఓకె అవే అవు అట్లా
ఊం
హా
ఇంగ మరి
ఇంకో రెండు నిమిషాలు మాట్లాడు
ఇట్స్ ఆల్ రైట నైన్ మినిట్స్
ఆ అంతే
ఉం
బట్ దీంతో కూడా వాలిడేషన్ ఉంటది దీన్ మళ్ళీ వ్యాలిడేట్ చెయల
అర్ధంగాలే
ఇప్పుడు రికార్డ్ అయిన కాల్స్ అన్ని వాలిడే డ్ చేయల్ల వాలిడేట్ చేస్తి దాంట్లో వాళ్ళ వాళ్ళకి సరిపోయేదాన్ని వ్యాలిడేట్ చేసి దానికి మాత్రమే డబ్బులు ఇస్త రకు
హ
మ్ అట్లూంటది చెప్న్ కదా కొన్ని అవి ఉంటాయి అని ఆ ఎ అవనీ కంప్లీట్ అవాలా
ఆ ఇంకొక్కన్న రెండు నిమిషాల్లో పోతా మిథులా దగ్గర ఉన్న
ఆ
అదే ఫస్ట్ ఇయర్స్ బాయ్స్ హస్టల్
నాక్ ఆ పేర్లే కన్ఫ్యూషన్
మేముండెది సబర్మతి
మ్
ఇది పింక్ బిల్డింగ్ వచ్చేసి
మ్ హ హు
బిల్డింగ్ అది
ఆహా హా
మ్
అది మా ట్వంటీ ఎయిత్ మార్చ్కి వచ్చిది కదా ఆ మ్ సరేలే సరేమరి మ్
ఒకె
ఆ బాయ్ మ్